బాగున్నారా
ఆ బాగున్నామండి బాగున్నారా
ఆ బాగున్నామండి తినేసారా
ఆ
హలో
అభే కూ అ
హలో తిన్నారా
ఆ తిన్నాం తిన్నాం మీరు
ఆ తినేస నండి ఏంటండి ఇవాళ స్పెషల్
ది ఇష్టం ఉండ హలో
హలో
మీ వాయిస్ వినబడతలేదు
ఇప్పుడు ఓకేనా అండి
ఆ ఇ అ వినపడ్తుంది సార్
తిన్నారా అండి
తిన్నా మండి మీరు
తినేసానుండి ఏంటండి ఇవాళ స్పెషల్ మీది
ఈ రోజు చె చెప్పండి ఆలకిస్తాను
ఏంటండి
ఫిష్షు ఫిష్షు
ఫిష్ ఆ
ఊహూ
ఇంకా ఏం సంగతులండి ఏంటి ఇవాళ్ళ స్పెషల్ అంటే స్పెషల్ ఏం చేశారు
అరస అయిపోయింది ఒకని అయిపోయింది హ్మ్ అవునండి
హ్మ్ మేము ఇవాళ సాంబార్ చేసానండి
అ అంటే మీరు నార్మల్ గా అన్ని వెజిటబుల్స్ వేసి చేస్తార
ఆ అవునండి అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తాను
కొంతమంది నార్మల్గా చేస్తే పప్పు చారులు అలా చేస్ సారు కదా
నేను అన్ని వెజిటేబుల్స్ వేస్తాను అంటే అన్ని అంటే సోరకాయ, మునక్కాయ, క్యారెట్ ఆ ఇంకా బెండకాయ ఈ నాలుగే యేస్తానండి మీరు ఎలా చేస్తారండి
సాంబారంటే చాలా వరకు ముల కయా ఆ దాంతో పాటు సోరకాయ దోసకాయ ఉంటే దోసకాయ
హ్మ్
అవును
దోసకాయ అంటే ఇప్పుడు దోసకాయ మీరు వేసేటప్పుడు చే అంటే అవి చేదు ఉంటే ఎలా అండి
డాలి కదా
అర్థం కావట్లేదు
అది చేసినప్పుడు కొంచెం తీసి తిని చూస్తే తెలుస్తది కదా
ఆ
పదిపోతుంది
అవునా
అవు బీజలు బింగాలు కూడా వేస్తాను
హ మీకు హెయిర్ ట్రిప్స్ ఏమన్నా తెల్సా అండి అంటే హెయిర్ మంచిగా గ్రో అవ్వడానికి
దేనిమీనో ఈ మద్య ఒకటి అంటే ఒక వన్ మంత్ నుంచి ట్రై చేస్తున్నా ఒకటి
ఏం ట్రై చేస్తున్నారండి
మ్యాకర్స్ ఉంటాయికద
ఆ
ఫ్లాక్సీడ్స్
ఫ్లాక్ సీడ్సా ఆ
ఫ్లాక్ సీడ్సూ నార్మల్గా ఒక టూ స్పూన్స్ తీసుకోవాలి దాంట్లోకి మెంతులు
ఆ
అవి ఒకా వన్ టూ అండ్ హఫ్ అయినా ఏయాలి మన ఇష్టం
ఓకే
జల్లి లేద జల్లి ఫస్ట్ వాటర్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ లో వాటర్ వేసుకోవాలి
ఓకే
వాటర్ వేసుకొని అది కొంచెం మరిగే ముందు మరుగుతా మరుగుతాం అంటే మరిగే ముందు ఇది అందులో వేసుకోవాలి ఫ్లాక్ సీడ్స్ మెంతులు ఆ వాటర్ లో వేసి సిమ్ లో పెట్టి అవి జల్లీలాగా అయ్యేదాకా మరగబెట్టాలి
ఆ
మరగ పెట్టిన తర్వాత అవి చల్లారాలి చల్లారినక మొత్తం పేస్ట్ చేయాలి
హ
అండి ఇది పేస్ట్ చేసి హెయిర్ కి అప్లై చేసి ఒక వన్ అవర్ ఉండి మళ్ళీ వన్ అవర్ తర్వాత స్నానం చేసేసి షాంపూ తోటే స్నానం చేయాలి
ఆ ఏంటి
నార్మల్ షాంపు తోటే స్నానం చేసుకోవాలి
ఓకే
తర్వాతా మనం జుట్టు ఆరిన తర్వాత ఇట్లా దులుపాలి దులిపా అది ఉ పెట్టుకున్న అది ఉంటాది కదా చిన్న చిన్న చిన్నవి ఉం టె దులిపేసుకోవాలి అంతే అయ్యో నే ఒక వన్ మంత్ నుంచి టై చేసాను ఇంప్రూవ్మెంట్ ఉంది
అవున అంటే మీకు బేబి హెయిర్ హెయిర్ ఫాల్ తక్ ఎక్కువ కావడం అట్లయింద మే
ఆహా పైది ఇరువైపుల కూడా గ్రోత్ స్టార్ట్ అయి
సరే నేను కూడా ట్రై చేస్తా చ
బేబి హెయిర్ గ్రో కూడా స్టార్ట్ అయింది.
అక్చువల్ గా నేను ఇలా ట్రై చేశానండి అంటే మెంతులు ఒక వన్ డే మొత్తం నానేసేసి ఆ మెన్ మెంతులనీ మంచిగా గ్రైండ్ జేసి తీసుకొని అందులోకి కర్డ్ తెలుసా అండి.
హ తెలుసు
తిసేసి కొంచెం ఎ ఒక వన్ అవర్ అట్లా పక్కకు పెట్టేసేసి మొత్తం హెడ్క్ అప్లై చేసేసి ఒక వన్ టూ అవర్స్ తర్వాత వాష్ చేస్తా అండి మీకు అట్ల ఏమన్నా ఐడియా ఉందా
అంటే మా ఫ్రెండ్ మేము హాస్టల్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ చేసేది అట్లా.
ఉ నేను అట్లా ట్రై చేస్తున్నానండి చూడాలి అంటే ఒకసారే చేసా ఎవరికో అన్ టైం చేసేసి అంతే అలా సైలెంట్గా ఉండిపోయాను
నేను వీక్లీ టూ టైమ్స్ చేస్తాను ఇది వీక్లీ టూ టైమ్సేస్
వీక్లీ టూ టైమ్స్ చేస్తున్నారు టం
ఇంప్రూవ్మెంట్ ఓకే బానే ఉంది. మనకు ఒక టూ వీక్స్ లో ఇంప్రూవ్మెంట్ అనేది దెలుస్తది.
టూ వీక్స్ లో ఉమ్
ఉమ్ ఇల్లదా లేదా అనేది టూ వీక్స్ లో తెలుస్తుంది ఇంప్రూమెంట్
ఆ అది పడితే పక్కా మనకు కడతాంఅయిపోతదంట చిన్నప్పుడు మా బమ్మయి చాలా రెమిడీస్ చేసేద లే నా హెయిర్ మీద హాస్టల్ కి పోయినా కతం ఇంకా నా హెయిర్ నా చేతిలో లేదు
అంటే కొంతమంది మా అంటే మా నానమ్మ చెబుతూ ఉండేది. మా నార్మల్గా ఆయిల్ ఆయిల్లో మందారాకు ఇంకా మెంతులు కరివేపాకు అలోవెరా మందారా పూలవే ఈ ఆయిల్ తయారు చేస్తరు అని చెప్పేసి చెప్పేది
అవునండి నేన్ గూడా ట్రై చేసిన కొన్ని మంత్స్ వరకు అది
నేను ఎలా ట్రై చేశాన అం ఏమ్ నార్మల్గా ఒకసారి మా నా నేనెందులో చూడలేదు కాకపోతే బృంగరాజు ఐడియా ఉందా మీకు
ఎంటిదండి
బుంగరాజు బుంగరాజు
ఆ బ్రింగ్ రాజా ఆ ఆ
ఇంటగరగ రాకు హెయిర్ కొంచెం స్ట్రాంగ్ చేస్తుందని విన్నా రేప్ మా దగ్గర్లో చెట్టు ఉంటే ఒకసారి తీసుకొచ్చి ఆయిల్లో నార్మల్ కోకోనట్ ఆయిల్ లోనే గుంటగారగలాకు ఒక రెండు మూడు ఆనియన్స్ కట్ చేసి వేసిన.
ఆ
మరగబెడిన అంటే అవి మరగడం స్టార్ట్ అయినాక అందులో ఒక స్పూన్ మెంతులు వేసి ఇంగ మొత్తం ఆనియన్స్ మన ఫ్రైడ్ ఆనియన్స్ ఎట్లా వస్తాయి, మొత్తం బ్రౌన్ కలర్ లో
ఆ
బ్రౌన్ వచ్చేదాకా మరగ బెట్టి హెయిర్ కి పెట్టుకుంటున్న
అవునా
ఆ అల పెట్ హెయిర్ కొంచెం స్ట్రాంగ్ అయింది దాని వల్ల
ఈ చిగుర్ల పల్గు పలుగుళ్ళు ఉంటాయి కదా అండి అది బోదు
ఆ పొయినయ్ స్ల్పిట్స్ వోయినయ్ నాకు
స్ల్పిట్స్ అన్ని వోయినయ నేను అట్లా ట్రై చేయలేదండి నేను ఎట్ ఇట్లా ట్రై చేసేదంటే ఆ బ్రింగరాజ్ నాకు ఆకు దొరకలేదండి పొడి దొరికిందన్నమాట బ్రింగరాజ్ది ఆవ్ షాప్లల్లో ఇవ్ ఆ యుర్వేదిక్ షాప్స్ ఉంటాయి గా అందులో తెచ్చుకున్న. ఆ కలమంద మెంతులు, కరివేపాకు ఇంకా ఆ మందార పువ్వు ఆ ఈ విటమిన్ టాబ్లెట్స్ తెలుసా.
ఆ తెలుసు తెలుసు విటమిన్ఇ
ఆ విటమిన్ ఈ టాబ్లెట్స్ ఏసేసి కొంచెం బాగా మరగబెటి ట్టేసేసి దాన్ని జల్లడబట్టి తర్వాత నెక్స్ట్ డే నుంచి యూజ్ చేసే దాన్ని అండి
ఆ అట్ల గూడ చేస్తారు నేను గూడ విన్న కొంత మంది చేస్తారు
ఒకప్పుడు అంత కేర్ తీసుకునేది కానీ కొంత కాలం తర్వాత ఇక బంద్ చేసిన అండి అది ఇందులేక ఆయిల్ ఐడియా ఉందా మీకు
తెలుసు ఇందులేకన షాంపూ మేము అదే యూజ్ చేస్తాం ఇందులేక
ఆ ఇందులే కా ఆది ట్రై చేసి ఉండే అండి నాకు కొంచెం రిజల్ట్స్ అవుపడ్డే ఇంకా మళ్ళా తర్వాత ఇక వేరే దానికి వెళ్ళాలి కొంచెం హెయిర్ కూడా నాకు మంచిగా అదయితే రూట్స్ నుంచి హెయిర్ కి ఆయిల్ వెళ్తుంది అనేసేసి
ఈ షాంపూ కూడా బాగుంది మేము కూడా బాగా యూజ్ చేస్తున్నాం షాంపూ కూడా చాలా హెయిర్ మంచిగా స్ట్రాంగ్ మంచి చిగా ఉంది
ఇందు లేకనా నేను ఎప్పుడు ట్రై చేలేను నేను ఇది బయలాజ షాంపు అని దొరుకుతుదండి అది ట్రై చేస్తున్నాం పార్లర్ లో సజెస్ట్ చేసిర్రు సరేనండి ఉంటానండి
సరేనండి
హ్